హలో వినిపిస్తుందా అండి, ఆ వినిపిస్తుందండి
ఎలా ఉన్నారండి బాగున్నారా,
ఆ బాగున్నా అండి
ఏం చేస్తున్నారు ఆ మేము కూడా బాగున్నామండి
ఏం చెయలేదండి ఖాళీ గానే ఉన్నాను
అవునా ఈవినింగ్ అయింది కదండి ఎక్కడికైనా బయటికి ఎల్లలేదా ఇంకా
బయటికి వెళ్తే మన గురించి తెలిసినదే కదండి, ఐ మీన్ నేనైతే ఖచ్చితంగా ఏదో ఒకటి తీసుకోవాలి అని ఆలోచిస్తాను.
అవునండి
ఆ బయటికి వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒకటి లోపలికి పడాల్సినదే అండి ఫుడ్ ఐటెమ్స్ మరి వేరేటివేం కొనను బట్ ఫుడ్ అయితే పడాల్సిందే
అవునండి అవును
ఉమ్ అందుకు ఇంకా ఆలోచిస్తున్నానండి
బయటికెక్కడికి ఏళ్లకుండా ఆ ఇంట్లోనే ఉంటె డబ్బులు మిగులుతాయని
వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నా అండి ఇప్పుడు మనకి పానీపూరీ కొనుక్కున్న కూడా నలభై రూపాయలు అయితుందండి
అవునండి ఇది అంత రేట్ అయిపోంది ఒకప్పుడు పానీపూరి పది రూపాయలకి తిన్నవాళ్ళం కూడా ఉన్నాము
అవునండి మనం పానీపూరీతో ఆగాం గదా ఇంకా మనకి దైపూరి అంటే ఫేవరెట్ అట్రే నాకు ఇంకా దహి పూరి తినాల్సిందే మసాలా పూరి తినాల్సిందే అన్ని ట్రై చే చేయడమే ఇంకా అన్ని ఫార్టీ ఫార్టీ ఫార్టీ అని వన్ ట్వంటీ రూపీ స్ట్ల్ అవుతుది
అవునండి
ఇంకెందుకులే అన్నట్టు ఉఊరికనే ఉన్నా అండి
అవునండి
ఆ పైగా ఈరోజు ఈ నైట్ చికెన్ పెడతారు మా పీజీలో
అవునండి
సో ఇంకెందుకులే అమౌంట్ వేస్ట్ చేయడం అన్నట్టు
హ
ఊరికే ఉన్నానండి
అవునా అండి
హ
అంతేలేండి ఎందుర్ పక్కనే వేస్ట్ కదండి
అవునండి మీరు ఎక్కడికైనా ఆవటింగ్కి వెళ్ళాలంటే కొంటన్నారా
లేదండి ఇప్పుడిప్పుడే వద్దు ఎందుకు ఊరుకనే బయటకి వెళ్తే ఖర్చు ఎక్కువ అైపో చేస్తామండి పైగా ఆదివారం కదా బయట ఏమన్నా స్ట్రీట్ షాపింగ్స్ బాగుంటాయి అన్నమాట వీకెండ్ మాకు ఇక్కడ
ఆ
ఇక్కడ మరీ అయిపోతతుంది డబ్బులు ఇంకా కళ్ళు కావాలంటే అంతే కదండి మనకు అవి చూస్తే
ఖచ్చితంగా ఉ అవునాను
అందుకనేసి ఇంకా ఆగినను ఇంక ఎందుకలే ఊరికే వెళ్ళి మనం చూసి రావాలంటే మనకు మంచిసు ఒప్పదు అదేది ఊరికే వెళ్ళకుండా ఇక్కడే ఉంటే బెటర్ కదా చూసి కొండలేకపోయామే అని బాధ పడ్డం కన్నా వెళ్లకుండా పీజీలో ఫోన్ చూసుకుంటడా ఉండడం చాలా బెటర్ కదండి ఆయన
అవును అది కూడా నిజమే అండి
ఉ ఎందు కూర్కనే
మనం రిలాక్సేషన్ కి ఉన్నా కూడా అదేంటో ఆ బయటికి వెళ్ళాలి తినాలి అని అనిపిస్తా ఉంటది అనమాట కానీ ఆ డైవర్షన్ కోసమే ఫోన్ యూస్ర్ చేస్తాం
అవునండి అవును
నేను కూడా ఇందాక డిసైడ్ అయ్యాను అండి ఏదో ఒక రీల్ వచ్చింది సర్క వారి పాఠ అన్నమాట ఎందుకు ఆ మూవీ చూడాలనిపిస్తుంది సో చూద్దామని అనుకుంటున్నా అండి
అవునా ఒకసారి చూడండి బాగుంటుంది కదా అంటే షోనా అండి అది
సర్కారి వారి పాట మహేష్ బాబు మూవీ అండి
నా అంటే షో కూడా ఉంది కదా సర్కార్ వారి పాట ఇ సుదీర్తి నేను అదేమో అనుకున్నాను
ఆ కాదండి నాకు ఎందుకో ఆ మూవీ చూడాలనిపిస్తుంది అండ్ హీరోకీ హీరోయిన్కి ఉన్న కెమిస్ట్రీ కానీ, విలన్ కి హీరో కీ ఉన్న ఫైటింగ్స్ కానీ, అంతే ఇంట్రెస్టింగ్ ఉందండి దాంట్లో
అవునండి అవును
ఆ అండ్ తర్వాత సర్లర్ నీకెవరు కూడా చాలా బాగుందండి
సర్లేరు నీకెవరు చాలా బాగుంటదండి మూవీ, ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టద అనమాట దాంట్లో, ఒక సాంగ్ చూడండి బాసు ఉ అ అది సాంగ్ నాకు రావడం ఉండండి చెప్తాను, మంచిగా ఉంటది అనమాట
అజ్ మేరె అ గర్ మే పా టి హై
ఆ చిగర్ అది అది కాకుండా లాస్ట్ సాంగ్ వస్తాది చూడండి స లక్ అ రష్మిక దీను తనది ఆ ఆ సర్లేరు నీకెవరండి ఆ ఆ ఏదో సాంగ్ వస్తుందండి బాగుంటది అన్నమాట
ఏ అది
చెప్పండి మీకు గుర్తుందా అండి
పాట కదండి ప్రతి దాంట్లో శ
అయ్యో అండి అది సరిలేరు నీకెవరు కాది ఆ ఫస్ట్ పంంచగాటు కొన్ని డాన్స్ర్ నుూ షట్టు మీద ఏదో సాంగ్ వస్ దండి బా సూ సంథింగ్ ఏదో వస్తుందండి తాంగ్
కొట్టమనీ డప్పు
ఆంట ఆ పా బాబు ఒకట్టు అని ఉపమంది అన్న సాంగ్ వస్తుది, మహేష్ బాబు సాంగ్స్ వేరే లెవాలండి అసలు, తన సాంగ్స్ లో ఒక గ్రేస్ ఉంటది, ఒక ఊపు ఉంటదండి ఇంటర్లో ఇట్లాంటి జోస్ సాంగ్స్ కానివ్వండి ఎంత బాంటే తను వేసే స్టెప్స్ చేసి సింపుల్ గా ఉన్నా సరే ఆ ఆ స్టెప్స్ తోనే మూవీ మొత్తం లుక్ వచ్చేస్తుాండి, ఏ ఏ హీరోకి ఆ లుక్ రాదండి లిటరలీ మీకు చెప్పాలంటే మహేష్ బాబుకి యాభై ఏళ్ళ అంటే మీరు నమ్ముతారా అండి, ఇప్పుడు మరి యాభై ఒకటి వస్తుంది ఆగస్టు. తొమ్మిది వస్తే
ఓ బర్త్డే డేట్ కూడా గుర్తు పెట్టుకున్నారా అండి మీరు
కదండి ఆ మాత్రం గుర్తు పెట్టుకపోతే ఎలా అండి నాకు చాలా ఇష్టం అండి నాకు మీకు హీరోస్ ఎవరు ఇష్టం ఫస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అంటే నో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏమీ ఉండదు నాకు వన్ అండ్ ఓన్లీ హీరో నాకు మహేష్ బాబు అంటేనే ఇష్టం అని చెప్తా అ నేను ఇంక ఏ హీరో పేరు కూడా చెప్పను రీసెంట్ గా చెప్పండి అన్నా, కూడా నాకు రీసెంట్ లేదు ఓల్డ్ లేదు నాకు ఓన్లీ మహేష్ బాబు అంటేనే నాకు చాలా ఇష్టము, ఇంకా నా తను ఉన్నంత వరకు తనే నా హీరో తనువర వేరే తను తర్వాత రిటైర్ అయిపోయి మూవీస్ చెక్కకుండా ఇప్పుడు తీసే మూవీస్ లో ఎవరు హీరో ఇష్టం అన్నా కూడా నేను నాకు తెలిదు నేను చూడ అని చెప్తానండి అంతే
అంత ఇష్టమా అండి గ్రేట్ అండి మీరు ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఒకటేలాగా ఉన్నారు
మహేష్ బాబు అంటే పిచ్చి అండి ఎందుకంటే సినిమాస్ తీస్తాడు ప్లస్ హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తాడు ఎంతమంది హార్ట్ ఆపరేషన్స్ చేయిస్తాడు తెలుసా అండి తను
అవునండి
మ్ అది తన కొడుక్కి కొడుకు వల్ల తను ఇన్స్పైర్ అయ్యి చేయించడం నాకంటే డబ్బుంది లేని వాళ్ళు ఎలా చేస్తారు అన్నట్టు తను థాట్ పెట్టుకొని ఇలా చేస్తున్నాడంటే గ్రేటే కదండి తన వైఫ్ నమ్రత కూడా ఎంతో సపోర్ట్ చేస్తది కదండి తనకి సపోర్టివ్ వైఫ్ సపోర్టివ్ డాటర్ స పోటివ్ సన్ ఎవరి ఎవరికుంటుందంటి అంత అదృష్టం అసలు ఫ్యామిలీ అంతా ఎంత మంచిదండి అస అలా ఏ అలిగేషన్స్ లోని ఇన్వాల్వ్ అవ్వదు తన ఫ్యామిలీ తనకి తన ఫ్యాన్స్ ని మంచిగా చూసుకుంటాడు నచ్చిన మూవీస్ చేస్తాడు అని ఎంత బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వారణాసి మూవీ రిలీజ్ అవుతదండి వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్తానండి నేను ఫస్ట్ డేనే ఎంత ఖర్చుయినా పర్లేదు వెళ్ళి చూసేసి ఎంజాయ్ చేసేసి వస్తాను నేను
ఓకే
మ్మ్ మీరండి
నేను ఎక్కడికి వెళ్ళనండి
వా వారణాసి మూవీ ట్రై చేయండి నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతాది చూడండి
చూస్తానండి మూవీకై థియేటర్ కయితే ఎళ్ళి చూడను
ఆ ఏంటండి మహేష్ మహేష్ బాబు మహేష్ బాబు మూవీ అండి మీరు థియేటర్కెళ్ళకుంటే ఎలా అం మంచిగా ఎంజాయ్ చేయొచ్చండి ఒక వైబొ ఉంటదండి థియేటర్ కి వెళితే ఫ్యాన్స్ తో హడావిడి చాలా బావుంటందండి అయినా
అలా ఉన్నప్పుడు మనకి సినిమా కంటే పక్కన వాళ్ళ ఎంజాయ్మెంటే కనిపిస్తుందండి ఫస్ట్ మహేష్ బాబు మూవీ చూడాలి అన్ టే ఆ ఎంజాయ్మెంట్ ఉండాలి కరెక్టే కానీ అట్లా అరుపులు క్కానీ మనక్ అసలు డైలాగ్స్ కానీ వినిపిచ్చకపోవడము అవంతా వాళ్ళరుపులు ఎక్కు వినిపిస్తామంటాయిమ కానీ ప్లెజెంట్గా వినాలి అని అంటే మూవీ రూల్స్లోకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వింటే బావుంటుంది అని నా పీనియన్ అండి
అది నిజమే అండి కానీ అది నిజమే అయితే ఫస్ట్ డే థియేటర్కెళ్తే మూవీ చూసినట్టు ఉండదు ఫ్యాన్స్ హడావిడి చూసినట్టు ఉంటది అన్నమాట ఇంక
ఆ ఊర్కనే డబ్బులు వేస్ట్ వెళ్ళి ఊరికనే అయ్యో సరిగా చూడలేదే అన్నట్టు ఉంటది
అవునండి అవును
మ్మ్
వర్షం పడేలాగ ఏమన్నా ఉందా అండి మీ ఊర్లో అక్కడ
ఏం లేదండి
అవునా మాకిక్కడ ఏమో పడేలానే ఉందని మొత్తం పక్షులన్నీ ఉం వున్నాయి మంచిగా వెదర్ ఉందండి వర్షం పడుతదేమో ఇంక కాసేపయ్యాక పడేలానే ఉంంది అవునం ది పడేలానే ఉందండి వర్షం మాకైతే ఇక్కడ పడుతదేమో ఇంక
కానీ మా మా దగ్గరయితే ఏం అట్లా అనిపిచ్చలేదండి
అవునా అండి
అవునండి
ఇప్పుడు ఇంక ఇక్కడ అప్పుడే గాలి వచ్చేస్తుంది
ఆ మీరు మోమోస్ తింటారా అండి
అ లేదండి మా ఫ్రెండ్ ఒక అమ్మాయి బా తింటదండి నాకు ఒకటి తింటేనే నాకెక్కువ అయిపోతుందండి అది నాకు వెజ్ అయినా సరే నాన్ వెజ్ జనాసరే ఒక్కటే ఇ అంతకు మించి నేను ఇంక తినలేనండి మా ఫ్రెండ్ బా తింటదనమాట తను నాన్ వెజ్ మోమోస్ తింటది స్టీమ్ వి తను తిన్నట్టు నేను తినలేనండి అస్ సలు తను ఏమో బాగున్నాయి బాగున్నాయి అంటది గాని నాకెందుకొ అనిపించదు అలాగ బాగుండెకేం బాగుంటయి బానె ఉంటయి కానీ నాకు అం పిచ్చద్ తినాలని ఒకటి తింటూనె ఇంక నాకు ఇంక చాలు ఇంక అన్నట్టు అనిపిస్తది
ఆ అంటే ఒకరికి నచ్చిండేది ఇంకొ నచ్చాలని ఏం లేదు కదండి
అదే ఒకరికి నచ్చుతది ఒకరికి నచ్చదు అన్నమాట వాళ్ళ టేస్ట్
ఆ
మీకు ఇష్టంమా నండి మోమోస్ అంటె
అవునండి ఇష్టమండి అందుకే అడిగాను మిమ్మల్ని
అవునా ఏది వెజ్జా నాన్ వెజ్జా
వెజ్ సారీ నాన్ వెజ్ తింటా అండి వెజ్ ఎప్పుడో అండి రేరు నాన్ వెజ్జే అండి
అవునా నాన్ వెజ్ కూడా బానే ఉంటుంది అని చెప్పేసాను ఉంటదండి అది స్టీమ్ తింటారా నాన్ వెజ్ లో ఫ్రైడ్ తింటారా
ఆ ఇప్పుడు వరకు స్టీమ్ తిన్నాను ఆ ఇప్పుడు స్టీమ్ కాకుండా ఫ్రైడ్ తినాలని అనుకుంటున్నా అండి నెను
అవునా అండి
అవునండి
బాగుంటదిలేండి సరే అండి ఆ చెయండి
ఓకె అండి బాయ్ అండి